చెప్ ఏమని అడుగుతాంది
చిట్టానుకొని ఇటు అత్తందా అంటానా నువ్ ఇటు అత్తాందాని అడుగుతంది
ఆ ఏమన్నావ్ మరి
నా అక్కయ్య అన్న
అవునా సీట్ దొరికింది ఇప్పుడే
దొరికిందా
ఆ ఇప్పుడే దొరికింది
కూసో ఇగ మంచిగా ఆడు వరకేం తిన్నా ములకాయ
మొన్నా మొన్న చాప్ చాపల కూర తెచ్చిండ్రా పెద్దమ్మ వాళ్లు, మీరు తెచ్చిల్లు కదా నేను తినన్ కూడ తిన్లే త్ర నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది
ఏ డాడీ రేప్ పట్టుకొతడట
ఎప్పుడోస్తడంట
రేప్ బట్టుకొతడట మళ్ళ చాపలు
ఆ అక్కడికి పట్టుకొస్తాడా నీ దగ్గరికి?
నున్ను డాడీ వోయిత్తురు అంట రేపు
అబ్బా నా గూడ రా
రావాల
ఆ వద్దులే, నువ్వు నువ్వు మొన్న వచ్చి నువ్వు సూ రెచ్చుకున్నావు మమ్మీ రావాల అంట లైట్ ఆ ఎలా ట్రా
తనే అనేే ఆ
ఏంది?
తరు
మెచ్యూరిట్ లో తగ్గిందా తింతానవ్ మరి
ఆ
టాబ్లెట్స్ ఎస్
ఎస్కుంట
అవునా ఎస్కో ఎస్కో టైమ్ కి ఎస్కో
ఆ తిన్నావా? డాడున్న చిన్నోడు చెర్లకి వెళ్ళు
అరే గదీ ఫోన్ చెప్పురా ఆ ఫోన్ కొనుకుంట నేను
కొనుక్కుంటవ మున్నార్ మున్నార్కి కొని టా
ఆ చెప్తా వానికి కూడా గాని నేను కామ హస్బండ్ చేసేటియాన్ని ఆ ఓ జి పంచలని సేల్ చేస్తున్నా. నేను ఫోన్ కొనుక్కుంటా అనుకుంటున్న.
ఎంతయినయ్?
అయినాయి లే ఇరువై వేళల
మంచిది అంటే వివో వత్తాంది నాదే
నేనేం అనుకుంటున్నా అంటే ఆ ట్వంటీ థౌసండ్ మమ్మీకు చెప్పకు మళ్ళీ, ఆ ట్వంటీ థౌసండ్ వర కేనా ఇంట్రెస్ట్కి ఇచ్చి అట్నే ఇంట్రెస్ట్ పై పైసా అని సేవ్ చేసుకోనీ సంక్రాంతి వర అపుడు చి మన దసరా వరకు ఆఫర్ ఉంటది కదా ఐఫోన్ తీసుకున్న అని అనుకుంటాన అందరు గదే అంటున్నరు ఆ పని ఇంట్రెస్ట్ పైసలు వస్తాయి అప్పటి వరకు ఐఫోన్ వస్తది నీకు అని అంటున్నారు. అదే తీసుకున్న
అప్పడి వరకు దసరా వరకు ఇంక ఫుల్ ఆఫర్స్
ఇప్పుడూ తె టూ ఏంటిది ట్వంటీ కదా ట్వంటీ థౌసండ్ వున్నా గదా మాక్స్ మనోకక ఫైవ్ తౌసండ్ ఇంట్రెస్ట్ పెట్టిన కూడ నెలకింత వస్తాయ
అ
అట్లా నా ఇంట్రస్ట్ పైసలు కూడా ఇంక ఇంట్రెస్ట్ ఇచ్చుకుంట పోతాంటే, ఏవ తీసుకొని ఇంట్రెస్ట్ పైసలు గూడ ఓచ్చయిటివి ఉంటయి క.
ఆ
నువ్ గూడ అట్లే వేరే వాళ్ళకిట్ల ఇంట్రెస్ట్ పెంచుకుంటా పోతావుంటే బొచ్చడ్ పైసలు అయిథాంటాయి దస్రా వరకు
మ్మ్ అయితయి
ఐ ఫోన్ తీస్కొవచ్చు గదా అండ్ ఐఫోన్ అప్పుడు వన్ లాక్ వన్ లక్కడ దసరా ఆఫర్ లో తక్కువకొస్తుందంటగ
ఈ దసరా దీప
గదా ఎవడు అప్పుడే తీసుకుపొయినాడు ఏడి
అప్పుడే ఈస్కో
తీస్కో బుద్ధయితలేదెందుకో ఈ డొక్కులో ఫోన్ బట్కో బుద్దయితలేదు
ఆ మరి చిట్టి
చిట్టంటనా ఫోనింక గలీజు గుంటది సూళ్లేద నువ్వు
నీదయినా కొం వాడతావు చిట్టిది ఇటు సైడ్ కది లేదు స్పీకర్ పెడతా కానీ ఇనబడదు ఏం ఉండదు ఉట్నా
అవునా ఐతే నాదే బెటర్ నాదసలు ఒ స్టోరేజు అది స్టోరేజ్ ఒక్కటే లేదు గానీ స్టక్ అవ్వదు
స్టక్ అవ్వదు నినే చిట్టిది గోరం స్టక్ అయితే స్పీకర్ వెడితే ఇనవడదు పెటంది ఇనవడుతలేదిపుడు
అసలు ఏద్ లేదు నాకొక నాకు స్టార్టింగ్ నుండి సార్జింగ్ ఇంతే ఎప్పటికంతే అప్పుడు నాకు అప్పుడు ఏం బడ దిగది ఇప్పుడు ఏం బడ దిగది అంటే అప్పుడు పొద్దున్న సండే కూడొకస్తది ఒకటిట్లేదురా ఇది
అది త్రీ జిబి రాంగా
ఊమ్ సోరజు ఎక్కట్లేదు దాని వల్లనే ఫోన్ చేంజ్ చేయాలనిపిస్తాంది
తొందర ఊక్తే
ను నా స్నాపుల్ జూడవ నా స్నాపుల్ కదరా అప్పట్లా పెట్టినయ్ మరి మరి తీసుకోమంటావు మరి పెద్దది కన్నగి ఆ అ అప్పుడువరకు బా దాంట్లో ఎయిటీ తౌసండ్ ఎన్భై వేలు వెట్టి వన్ ప్లస్ గొన్నర్రు అంత మంచిదా వన్ ప్లస్ ఇంత ఎందుకు తీసుకున అంటవు
వన్ ప్లస్ మంచె
మరి ఐ ఫోన్ బెటర్ ఆ ఇది బెటర్ ఆ ఏం దెలుస్తది
ఐఫోను నీకు బ్యాటరి ఆగదు
బ్యాట్రి ఆగదా మాది కొనానీ అంటనవ్ మరి
మీరే వాడతరు గద జాబర్సు యమ్ కొనుకుంటరు నాదేన్ అది నీకు అస్సలుకే ఆగదు చార్జింగ్
వద్దు నాక్ మెయిన్ బ్యాటరీ ఆగాలి అట్లు బ్యాటరీ ఆగాలి చెప్పేదిను నాకు ఇట్ల ఫోన్లు బ్యాటరీ మంచి కాగాలి స్టోరేజ్ ఫుల్ ఉండాలి కెమెరా ఎక్స్లెంట్ ఉండాలి ఈ మూడు గావాలే నాకి
వివో వి ఫిఫ్టీయైనా వి సిక్స్టీఐనా వి సెవంటీ ఐన మస్
ఎంతుంటది
ఫిఫ్టీ థౌసండ్ కిందికి ఉంటాయ్
ఆ ఫిఫ్టీ థౌసండ్ అంటే ఆఫర్ అప్పుడు ఎంతకొస్తది రా
తక్కువకేస్తయి ఇంకా
తక్కువకే వస్తది గదా ఇరవై వేలు ఒక పదివేలు సేవింగ్ ఆ ఇంట్రెస్ట్ తో కావచ్చినా గుడ ఇంట్రెస్ట్ ఆళ
థర్టీ థౌజండ్ లో నీకు మంచి ఫోన్ వత్తది
ఆ అదే చేస్తా ఆగు ముందు వాళ్ళకు చెప్పకుండా ఇంట్రెస్ట్
ఇప్పుడు ఈ ట్వంటీల్ల బిఫోర్ ఎయిటీన్ కే మంచిది వత్తాయి వివోటి ఫై ఎక్స్ అనుకుంటా అది వచ్చే మంత్ లాంచ్ అయితది అది
అచ్చే అయితే అప్పటి వరకు అయితే అప్పటి వరకే కొనుకుంటారా నెక్స్ట్ మంత కదా అంటే టెన్ కే నే కదా ఇప్పుడు మళ్ళీ నాకి ఇప్పుడు సాలరీ పడుతుది అది ఉమ్ సరే ఆ ట్వంటీ లో కెళ్ళి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేద ఎంత పన్నెండు వేల ఇస్తాం మిగతాయి నాకి ఎనిమిది ఉంటాయి
హాహా సాతానికి
పిల్లగాడు కూడా నాకు ఫోన్ కొనియ్యను అంటాండు
నాకి అదే బాధ ఇప్పుడూ ఇంట్ల
మేకైన ఇద్దరికి ఎందుకురా ఫోన్లు ఇప్పుడే
ఈ
అయితే ఒక పని చేస్తారా ఇప్పుడు నాకు ఏం ఎత్తిపోతలేదు కదా ఇంట్రెస్ట్ కిస్తయి ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ కి ఇస్తా మహా అంటే ఇరవై వేల ఇరవై వేలలు కూడా మంచి ఫోన్ వస్తది ఫోన్ తోటి
కెమెరా కూడా మస్తు వత్తది
అప్పటి వరకు ఇంట్రెస్ట్ ఇస్తే మ్యాక్స్ ఒక అరవై వేలు అయినా కూడా ముగ్గురం కలిసి ఫోన్ కొనుక్కుందాం నువ్వు నేను మున్నా ఏమంటార్ బెటర్ కదా ఫోన్లుంటాయి ముగ్గురుకుంటాయి ఒక్కరు కొనుక్కునే బదులు ముగ్గురుకి వస్తాయి కదా ఇంకా
ఫిఫ్టీన్ థౌజండ్ కే మంచిగ వస్తాయి వి ఫోర్ టి ఫోర్ ఎక్స్ టి ఫైవ్ ఎక్స్ ఆ
వన్ ఫైవ్ ఆ ఫైవ్ జీరోనా ఆ వన్ ఫైవ్ నేను కూడా ఏమను కున్న అంటే వన్ ఫైవ్ కాదు ఇప్పుడు నేను ముప్పై వేలు ఫోన్ గొట్టిల్ల కూడా నాకు ఫోన్ ఇ ఉండాలంటే పెద్ద బయట నాకు చూడడానికి కెమెరా బాగుండాలి పెద్ద దాని లెక్క ఉపయోగాం
ఏ ఇప్పుడు ఫిఫ ఒప్పో కే త్రీ ఒప్పో ఎయిటీన్ కి ఒప్పో మస్తు ఉన్నది ఫోను
ఏ ఏం చేద్దాం తెలుసా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఆ పైసలిక వద్దు ఆ పైసలు కంట ఫోన్ ఇంటర్ దీపావళకి ఆఫర్ వత్తాది కదా ముగ్గురం కలిసి తీసుకుందాం పైసలు వత్తాయి ఉమ్
దీపావళి దసరా దీపవళి మస్త్ ఆఫర్స్ ఉంటాయి
ఆ అప్పుడే తీసుకుందాం రా
నేను కూడా గప్పుడే నేను కూడా అప్పుడే కొని కుంటా దసరా దీపావళి ఆఫర్ లోనే ఎట్లైన అప్పటికి అ పైసలు సెట్ చేసుకోవాలి
నేను కొనిస్తాలే అప్పటి వరకు
దసరా దీపాలు ఆఫర్ అప్పుడు ఫుల్ ఆఫర్స్ ఉంటాయి అప్పటికి కొన్ని రెండు మూడు నెలలు అయితే ఈ సెకండ్ ఇయర్ కూడా అయిపోతది
అవునా అయితే నాకు ప్లాన్ కూడా ఉన్నది మా దగ్గర దగ్గర పైన క్యాఫ్టీరియా ఉంది క్యాఫ్టీరియా ఉంది బొచ్చడంత ఏసీ ఉంది ఉహూ ఒక ఫార్టీ ఫాస్ట్ ఫుడ్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారా
ఏంటిదేంటిది
ఫాస్ట్ ఫుడ్ పెడదామ అనుకుంటున్న నేనే నిజామా కావాలంటే ముందే అని అడుగు మాకు పైన క్యాఫ్టీరియా
అది దాన్మద లో టీ పాయింట్ టీ పాయింట్ మంచి
అరే ఈ టీ పాయింట్ వాడు క్యాఫే లోనే టీ ఉంటది కాఫీ ఉంటది అవన్నీ ఉన్నాయి మా దగ్గర ఫాస్ట్ ఫుడ్ లేదు సో మా ఫుడికి చాలా మంది ఇబ్బంది పడి అందరు బయటకి వెళ్తున్నారు లంచ్ టైం సరిపోతలేదు సో మదగ్గనే పకలేదు వెంట కపోతే వెళ్ళొస్తారుచూసావా హెడఆఫీస్ చాలు వాళ వచ్చినప్పుడు ఫు ఫ్రీగా పెట్టాలి ఫుడ్
అంతే గ ఏముందల
ఆ జస్ట్ మన ఫాస్ట్ ఫుడ్ వెట్టనే ఎంత ఉండదంటారా ముప్పై వేలు నలభై వేలలోపే
ఏ జస్ట్ బాక్స్ లాం ఇ ఎలా ఇట్టి ఫాస్ట్ ఫుడ్ చేప్పదేనియో ఇస్తానయ
ఆ ఆ అందుక నేనుమనుకుంటా అంటే పెడదాం అనుకుంటున్నా నేను
ఈ న్యూడిల్స్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి దాంట ఐదుగురుతినచ్చు
కదా అందుకే నేను హెచ్ అర్ పర్మిషన్ తీసుకొని పెడదామని నేను అనుకుయింటాన
బెస్ట్ ఆయి తక్కువలో అయిపోతాది బడ్జెట్ ఆ
ఇంట కూడా ఇండి మన మన మనం అ ఏంటిది స్టాక్ కి అంటే మా అక్కనే మాక్క కెప్టెరియాలో ఉంటయి
ఆ
చేయడం స్టాప్ అంతే రెండే పని
హ్మ్
బెస్ట్ ఆప్షన్ కదరా
ఏమోమారి యాభై రూపాయలు పెడితే అలా నాలుగురు ర తినొచ్చంటే ఏ ఒక్కోళ సింగిల్ ప్లేట్ ఎయిటి రుపీసు
ఇప్పుడు హండ్రెడ్ రా గ్యాస్ లేదు ఏదో బొచ్చ ర ఇట్లు పెరిగినాయి
కొంచెం నీకుడగా ఎక్కువమంది వతార తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఆడున్న రేట్ల కన్నా టెన్ రూపీసు
తక్కువ పెట్టుకోవాలి ఫుడ్ బాగుండాలి
అది మంచిఇన్కమ్ వాతది ప్రైస్ లు చూసితే అయిపోయే ఆ మళ్ళ ఫోన్ చేస్తా టెన్ మినిట్స్ ఆ ఆ వన్ మనిట్